తిన్నారా
ఏం లేదండి. ఊరికే మంచిగా తింటున్నా. మ్ మ్ అవును మీరు రెజ్యూమ్ చేశారా
మ్ చేసాను ముందు చేసింటి, మళ్ళీ మోడిఫై చేయాల బాగా
అవునా ప్రాజెక్ట్స్ మనకు వచ్చిండేదే పెట్టళ్లంట. కదా మ్
ప్రాజెక్ట్స్ ఆ
మ్
అవును మనం చేసిండేవి పెడతాం కదా.
మ్ కిందోల్ ఎండకొస్తారు మ్ చేసింది అది ఇంకా బాగా చేయల్లండి.
అవును మ్
మ్
ఇంకా ఏం తెలుసా మనం రెస్యూమ్ లో అన్ని తెలుసని బాగా పెట్టేస్తామా ఎక్కువ కానీ వాళ్ ఇంటర్వ్యూ కొచ్చి కొంచం అడిగితే వాటి మీద మనం అన్ని చెప్పలేము కాబట్టి ఏదో ఒకటి పెట్ ట్టాలి అంటే ఐటి సైడ్ అంటే ఊరికి జావా కానీ పైతాన్ కానీ అంటే స్కిల్స్ ఆ అలాంటివి వచ్చినవి మాత్రమే పెట్టాలి ఒకవేళ రానివన్నీ అంటే జస్ట్ తెలుసు కదా అనేసి అన్ని ఇంక్లూడ్ చేసేస్తామా అద ఒక పెద్ద ప్రాబ్లం అయిపో తది మళ్ళీ
అవునండి యువర్ ఫేక్ కాండిడేట్ అంతర్ ఏమో
ఆ
ఉ ఏందో లేండి అసలు
ఏదో ఒకటన్న తగిలితే
ఉమ్ నిజం ముందు కాలమే మేలు
కదా
ఉ అండ్ అప్పుడు
ఇప్పుడు ఎక్కువ టెక్నాలజీ బాగా పెరిగిపోయి అడ్వాన్స్డ్ క్యూస్షన్స్ అడుగుతున్నారు ఉ
ఉ అది కరెక్టే కానీ మనకి దాని గురించి అం తెలుసాలా కదా
అవును కానీ ఇప్పుడు మనకేం వాళ్ళు అడిగేదేమో అడ్వాన్స్డ్ గా అడుగుతారు మనకు ఉండే సిలబస్ ఏమో అడ్వాన్స్ డుగా లేదు
అన్ని బేసిక్స్ గురించి ఉంది
ఆ అట్లా ఎట్లా అడుగుతారు అయినా వాళ్ళు
ఏందో లేండి అది అసలు
ఊ పోనీ మనకి అడ్వాన్స్డ్ తెలుసా అంటే అది కూడా లేదు కనీసం సిలేబస్ లల్లో అన్నా పెడితే ఏదో అట్లా కొంచెంమన్నా తెలుసుకుంటాం
ఉ ఇప్పుడంతా
ఆ అవును
కూర్చుని చదివితే అన్ని వస్తాయి కానీ కానీ ఎట్లా నుంచి స్టార్ట్ చేయలో అర్థం కావడం లేదు నాకైతే ఉ ఎవరు గైడు
గైడెన్స్ లేదు మనకి
ఆ గైడెన్స్ లేదు అసలు కోద్ ఎంతసేపు ఏం చదవాలన్నా బుక్స్ లో అయితే చదవచ్చా ఎంతసేపు మనే మనం ఫోన్లోనే చూసి చదువు
అవును ఉ అది కూడా నిజమే
ఊ
తెలుసా ముందు డిప్లొమాలో అయితే టెక్స్ట్ బుక్స్ ఉంటానంది మీకు ఇంటర్ లో ఉంటానంది కదా
ఉ మాకు టెక్స్ట్ బుక్ ఉంటాన్న వాళ్ళు నోట్స్ కూడా ఎంత బాగా చెప్తారు అసలు మేము గైట్స్ లో ఎందుకు కొంటామంటే టూ మార్స్ కోసం కొంటాం అంతే
ఆ
ఇంగ అన్ని లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అన్ని బుక్ లోనే వాళ్ళే రాపిచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చే
ఆ
ఉందండి అప్పుడు బాగుండ లైఫ్ అంటే
మా కూడా అందే ముందు జస్ట్ టెస్ట్ బుక్స్ చదువుకుంటా పో టి మీ ఎగ్జామ్స్ కి అని ఆ మళ్ళీ వాటిలోవే ఇచ్చేవాళ్ళు
ఆ వాటిలోనే ఇస్తారా
ఆవుట్ ఆఫ్ సిలబస్ లు ఇచ్చే వాళ్ళ కాదు కానీ టెక్స్ట్ బుక్ లో ఎక్కువ ఉంటానింది సిలబస్ తీరి కానీ ఆ అయినా చదువుతా అంటి మి
ఉం గ్రేట్ మీరు
అది కాక డే బై డేనే నైట్ అవర్ నైట్ నైట్ అవుట్ చేసి అప్పటికి కప్పుడు చదివి పొద్దున ఎగ్జామ్ రాసేవాళ్ళం
అవునే
అయినా అప్పుడు బాగ వచ్చేయి మార్కులన్నీ
ఉం
ఉం ష్ట అవును మనవి కరెక్షన్స్ అయిపోయినాయి గానీ ఏందో అయిపోయినాయి అంటున్నారు ఇంకా ఇచ్చన రిజల్
ఉం ఎందుకంటే వాళ్ళు ఇంకా అవన్నీ పీల్ చేయాల కదా మనకి
ఆ
చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది లేండి అసలు
ఆ మా తమ్ముడూ వాళ్ళు
ఉం
మనం రాసిన తర్వాతే రాసినారు వాళ్ళు ఎగ్జామ్స్ వాళ్ళకి ఎప్పుడో వచ్చేసాయి
ఉం
మనద ఎందుకోలే చాలా
చం అతరా అ ఈసారి మనసుంత
హోప్స్ లేవులే
నిజమే ఇసారి అయితే
ఆ
డిఎస్పి
డిఎస్పి అయితే ఎంత టఫ్ గ ఇచ్చినారని అసలు ఏదో అన్ని అందరు అట్లా అట్లా రాసేసి వచ్చిన డిఎస్పి అందరు తిట్టుకున్నారు బాగా ఎవరు ఎవరు ప్రిపేర్ చేసినారు అనేసి కానీ అది ప్రిపేర్ చేసింది మన సరే మనకు వచ్చేసరే
ఆ అసయం బాగుంగా అట్ట ఇస్తే ఎట్లా
సరే మామూలుగా ఫస్ట్ మిడ్ వన్ మిడ్ టూ ఇట్లా ఇచ్చినా ఏదో ఒకటి చ్ మనం సేమ్ముకి బాగా ప్రిపేర్ అయి పోయే వాళ్ళం ఎట్లో కట్లా ఉం మిడ్ వన్ మిడ్ టూ ఈజీగా ఇచ్చెసి
అవును
అంటే ఎట్లా
మిడ్ వన్ మిడ్ టూ వేరే వాళ్ళు వచ్చినారు సెమ్ కి ఈ సారు
ఆ అదే కదా
హ్మ్
ఏందో మళ్ళీ ఇంకా ఎంబడే సిస్టమ్స్ కూడా ఏమంతా సరిగా రాయలా
ఎబడేస్ ఎగ్జామ్స్ కదా
ఏందో దాంట్లో అన్ని థియరీ సోది రాసి వచ్చినాము కానీ ఆ సార్ మార్క్స్ వేసే దాంట్లో అంతలోనే ఉంది
అసలు వాళ్ళే చేస్తారంటావా
ఆ వాళ్లే కదా చేసేది ఇంకా
అవునా
హ్మ్
ఉమ్
వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళు చేసినా మంచిది అనిపిస్తుంది నాకైతే ఎంబడే సిస్టమ్స్ కి
అవున్లే సరే ఉమ
ఆ
చూద్దాం ఎట్లా ఏసినా
అంతే ఏదో ఒకటి ఇంకా ఆ పాస్ అయితే చాలు పాస్ కా పాస్ అయి కన్నా ఎక్కువ వస్తే కొద్దిగా
హ్మ్ పాస్ అయిపోతాం లేండి అందరూ
ఆ
కాకపోతే కొద్దిగా
సీజీపిఏ తగ్గకోకుండా ఉంటే చాలు
కదా
ఏంది
పాస్ అయితే అయిపోవచ్చు కొద్దిగా పాయింట్ ఫైవ్ పైన తెచ్చేసుకుంటే చాలు
అవును నాకు అది కాక సీజి సీజీపిఏ తగ్గకూడదు
అవునా
సీజిపిఏ తగ్గకోకుండా కాన్స్టాంట్ లో అయినా పో లేదంటే కొద్దిగా పెరగా పెరగచ్చు అట్లా ఉంటే బాగుంటుంది సిజిపిఏ తగ్గితే బాధయిపోతుంది
నాకైతే తిరుగుతనే ఉంది తెలుసా
అయ్యో అవునా
ఫస్ట్ ఇయర్లో నైన్ పాయింట్ టూ సెవెన్ మళ్ళీ సెకండ్ ఇయర్ లో నైన్ పాయింట్స్ మళ్ళీ థర్డ్ ఇయర్ లో ఎయిట్ పాయింట్ ఎయిట్ అట్లా
నాకేం తెల్సా ఆ సెకండ్ ఇయర్ లో
మ్
ఫస్ట్ సెమ్ రాసినాం థర్డ్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ రాసింటాం చూడు
ఆ
దాంట్లో అప్పుడు నైన్ ఉంది సిజిపిఏ మళ్ళీ సెకండ్ సెమ్ రాసాక క రిజల్స్ వచ్చినాక
మ్
ఇంకా సెకండ్ సేమ్ ఇంకా రాలేదు కదా
ఆ అదే టూ టూ ది వచ్చింటే త్రీ వన్ వచ్చినప్పుడు మ్
ఇప్పుడు ఆ నైన్ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ కి అట్లా వచ్చేసింది అట్లా తగ్గిపోకూడదు
ఇం కాదులే ఇంగ ఆడ త్రీ త్రీ పయిం చేప్పదా ఎక్కువ ఉన్నా కూడా మనకి క్వశ్చన్స్ అడుగేస్తారేమో
అవును అది కూడా నిజం మ్
ఓ రకంగా కాన్స్టాంట్ లో అండి
మళ్ళా ఇప్పుడు ఇప్పుడు వచ్చినా ఎంత తగ్గుతంది అనిపిస్తది నాకైతే
అవున
ఈసారి అందరికి బాగా ఇస్తారో లేదో ప్లేస్మెంట్స్ కి హెల్ప్ అవుతుంది అనేసి బాగ వేస్తే అందరికి బాగుంటుంది కదా
అది కర్రెక్టే ఏమొ లేండి చూద్దాం మనదృష్ట అ ఆ ఎట్లా అడుగుతారు ఇష్ కి వాళ్ళకి ఐటి సైడ్ ఈజీ గ అడుగుతారా
ఆ కొంతమంది చెప్తున్నారు సిఎస్సి వాళ్ళకు మాత్ త్రమే డెప్త్ అడుగుతారు ఆ ఈసి వాళ్ళకి జస్ట్ కోర్స్ ఈజీ ఉండేవి అడుగుతారు అన్నారు కొంతమంది అట్లా అంటున్నారు మరి
అందరికి ఒకే సారే కాదా
ఆ
అందరికి ఒకటే లాగే కాదా
ఏమో మరి కొందరట్లా అన్నారు అది అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వాళ్ళకి అడుగితే తెలుస్తది కదా
ఆ ఒకసారి ఒక అక్కకి ఇసి అక్కకి వచ్చింది తెలుస మనం సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు అక్క వాళ్ళు ఫైనల్ ఇయర్లే మా పక్కన రూమ్ ఉందా
ఆహా
ఆ అక్క వాళ్ళు ఇంకంతా ఖాళీ చెసేసిళ్ళు లే
అ
అప్పుడు అక్కకి వచ్చుండే తెలుసా ఫస్ట్ సిఎస్సి అంటే మామూలు సబ్ బ్రాంచెస్ ఉంటాయి చూడు వాళ్ళకంటే ముందు ఈసీ అక్కకి వచ్చుండే ఫస్ట్ ఐటీ సైడ్ లో జాబు ఏమేం నేర్చుకున్నావ్ అక్క అని అడిగితేనా పైతాన్ ఎస్ పిల్ నేర్ చ్చుకున్నావ్ అని చెప్ప
ఆ
మ్
అయితే మేలే కదా
ఆ మేలే
మ్
అయినా కూడా లక్ కూడా ఉండలా మనకి
అవును అది కూడా నిజామే లే
అక్క అయితే నేమి ఎప్పుడు సెల్ ఫోనే చూస్తానే ఉంటుంది తెలుసా
అవునా
ఉమ్ అంటే చదువుతాదేమోలే మనం కూడా అంతే
ఉమ్ సరేలే అయితే మళ్ళా మాట్లాడదాం
ఆ సరే మరి
ఉమ్ సరే బాయ్
అ
ఉ